ఎత్తను
ఏంలే నువ్ ఏం జెస్తునవ్
కానీ
ఆహా తిన్నా నువ్ తిన్నవా
తిండ్లే
అదే ఎందుకు
ఏ ఇడేం మంచిగా పెడ్తలేరు కూరలే
అయ్యో
ఉమ్
రోజు అంతేనా ఈ ఒక్కరోజెనా
రోజు అంతే మా కాలజే వేస్ట్ అసల్.
అయ్యే
అవో ఇక్కువగా
హ్మ్ రెగ్యులర్ గాని మళ్ళా వేసుకునికి వస్తాయి
ఆహా! ప్రైవేట్ కాలజ్ ఉండవు
ఉంటా ఏం జెత్తనవ్
ఎంలేద్
తినవా మధ్యాహ్నం?
తిన్న
ఉమ్ మ్ చెప్పు ఇంకా?
ఎగ్జామ్ చుడుతున్నావా?
ఆ అయిపోయినా మాకు ఇవాళనె
ఏం ఎగ్జామ్ ఇయిలా?
సీఎస్ కంప్యూటర్ సైన్స్
ఆహ ఆ
ఆ
పోతాన్నా ఇంటికి పండుగకి?
ఆ పోవాలి సిక్స్టీన్ క
ఆహా
వెదర్ ఎట్ల ఉంది మీకాడ?
బానే ఉంది
బానే అంటే, చల్లగ ఉందా? వేడిగా ఉందా? వెచ్చగ ఉందా?
వె వే వేడిగుంది
రోజుకు
స్నానమా? రోజుకు రెండు స్ మార్నింగ్ చేస్తా నేను. ఫైవ్ కే చేస్తా
అమ్మో ఆ అలవాటు కూడా ఉందా?
ఆ ఫైవ్ కే చేస్తా నేను. నువ్వు ఎప్పుడు చేస్తావ్?
మేం రోజు చేస్తే, సబ్బు కరుగుతది నీళ్ళు వేస్ట్. టైమ్ వేస్ట్
ఆహా
అంటారు కొంతమంది కానీ, పటించుకోవద్ది మనం.
ఎందుకు? మార్నింగే చెయాలి. మార్ర్నింగ్ అయితే మార్నింగ్ చేస్తే మైండ్ ఫ్రెష్ ఉంట.
అంత లేదు. అంత మంచలవాటు ఉంటే ఏడికో పోయిండు
ఇంకా?
ఏం ఉంది?
చెప్పు ఎదో ఒకటి
ఇంకా
మా ఫ్రెండ్స్ రి ఒకకామె రీల్స్ యూతంది చార్జింగ్ పెట్టి ఇంకోకమే ఏటో ఒతంది మీదెల్షి ఇంకొకమే వండుకున్నది ఇగ
ఆహా
ఆ కూడా రీల్స్ ఏ జూతంది ఛార్జింగ్ పెట్టి మరి చూస్తంది ఒకామయితే ఇంత పిచోళ్లు మావోళ్లు
ఆహా
ఒక ఆమె ఎమో నవ్వుతంది. ముచ వెటుకుంటా ఆమే ఎంత ముచ వెటకంటే ని ఒకటి వెడ్తాను నీకు చెప్ ఇంకా
ఏముంది
మీ మమ్మీ వాళ్ళు ఏం జేతల్లు ఏం పనిలేవ్వ
కానీ ఇప్పుడ బయకా ఫైన్స్ కొట్టి ఇక పోతరు మీ మమ్మీ వాళ్ళు ఆ అస్తా ఎప్పుడు
సిక్స్ సెవెంటీన్ కి
ఆ అత్తా
ఊ రాకాపోతే చెప్తా
అత్త
వత్త గాదు రావాలి
అస్తా
ఊ ట్వంటీస్ ఒకటి ఉన్నది తర్వాత ట్వంటీ వన్ కి మీ ఇంటికి ఎల్లిపో
ఎప్పుడు
ట్వంటీ వన్ కు పో మీ ఇంటికి ట్వంటీ టూ మా ఇంటి కాడ వుం
సెంటి
ట్వంటీ వరకు ఉండు ట్వెంటీ వన్కి పో
ఆహా ట్వంటీ కే ఉంది
ఏం లే మేమే పండగ ఏతనం ఏ పట్నాలో ఏవో తన పిల్లరు మాఊళ్లే నాకు జెతాంది రామల్ల
అమ్ అస్తా
ఊ
ఓ
ఎట్ల ఎప్తలు సిలబస్ ఐందా
తెరు బస్ అయితనయ్
ఊహు అచునచు పోండి
అంచి నవును
అడదమయితనయ క్లాస్ లు మరి
అర్దమయితనయ్
ఊ సెమ్ ఎపుడు మరి
సెము ఏప్రిల్ ఎండింగ్ ల ఉంటది
ఊ
మీకెప్పుడు
ఊ తిన్నావా మధ్యాహ్నం
తిన్న అ కర్రేట్
ఊరకనే చెప్తావ్ కార్రోట్ కార్రోట్ పప్పు టమాటలు గేం ఉండడా
మక్కడ ఎనర్జీ అర్చ్చకి పేడతారు
అబ్బో ఎక్కడికన్నా ఏడికి
చదువుకుంటారు కదా కొంచెం పిల్లలని క్యారెట్ ఇవెడతారు
హ్మ్ కాలేజ్
హ్మ్మ్
టూర్ కు ప్లాన్ చేస్తాన వస్తావానువ్వు
ఆస్త
హ్మ్ మనీ ఉండాల నేను నా మీ మొగుడు గారు నువ్వు
ఆ
ఇంకెవరన్న వస్తే తీస్కార
ఆహా ఇద్దరు పోయిరా పోరా మీరు ఇద్దరు మరి నేనెందుకు
నువ్వు కూడా ఉండాలే
ఆహే నేనెందు
నా కొకదానికే భయం అవతదా నువు ఉండవ తొడ్కు
భయమేం భయం
ఏమన్నా చేస్తే ఎట్ల నన్ను
అసలు ఏం చేయరు నిన్ను
అమ్మో నాకు భయం నువ్వు రా ఏం కాదు నాతోటి
ఆహా వొద్దు ఇద్దరి మధ్యలో
ఏహే ఏం కాదు అడ ఏం జరగదు
అయ్యో
ఎలా కోనేసుకున్నా చేయిలకి బాగా మండుతంది
అయ్యో ఎందుకు కానీ ఎందుకు వేస్కున్నావ్
రేపు నా పెళ్లి
రేపేనా ఈయల మరి హల్ది కాదా
హల్ది ఇప్పుడే అయిపోయింది నీకు ఫోన్ చేసినా రేపు రా అని చెప్పడానికి
ఆహా అయో హల్దికి పిలవవ
లేదు పిల్వ
హాల్దీకి కూడా వస్తారా చుట్టాలు
ఆ అబ్బాయి అబ్బాయి వొళ్లు
ఉన్నాడు చూసుకొని పెట్టినడుక్కను
ఆ ఏ ఊరు
వాళ్ళారే
ఆహా
హ్మ్ చెప్పాలి ఇంకా
ఏ ఉంది అదేం గిఫ్ట్ దేలేదా నీకు
నువ్వు వచ్చిండ్ల పెద్ద గిఫ్ట్ ఇకా గిఫ్ట్ ఎందుకు
అబ్బో
కాదా
బిస్కిట్లేయకు
తిను బిస్కెట్ల్ ఆకలైతే
అబ్
అయ్యో ఎందుకు ఏం చేత్తన్నవ్ ఏడుత్తన్నావా
ఏ లేదు నేనెందుకు ఏడుస్తా
నేను మొన్న ఏడ్చిన కదు బాగా
అయ్యో ఎందుకు
ఏమో సడన్ సడన్ ఏసినా పన్నెండు గంటకి నైట్ ఫుల్ ఏడ్చినా అసలు
అయ్యో ఎవరేమన్నారు
ఎవ్వలె మనలే నాకు ఉత్తిగే ఏడుపు వచ్చింది ఏడ్చిన అందులో అచ్చినై
అయ్యో
ఏమైందని అడిగేటోళ్లు కూడా లేరు తెల్సా నాన్నతే ఛీ
ఇవ్వర అడగారు
అబ నేనుందిగా
గట్లు ఉంట్రా ఎవరైన్న చెప్పునువ్వు
ఉండనే ఉండరు
ఎంత వేస్ట్గా అదేకిలాక్ ఇగలై ఉమ్ ఎడిశిన ఇగ ఏదో అ నేన్ ఇవాళ ఇంటికి పోదాం అనుకున్నా మామమ్మి వద్దన్నది
ఆ హ్
మా అన్నది ఎంగేజ్మెంట్ ఉందని ఒత్త మమ్మీ అంటే ఏహే వద్దన్నది ఇగ ఎగ్జామ్స్ అయిపోయినయ్ అని చెప్పినా కూడా హే వద్దు ఇప్పుడు పండగనే కదా హాలిడేస్ ఇత్తే అంటంది
అయ్యో ఎంగేజ్మెంట్ కెందుకు పోలే అని అడుగుతారు
ఎవడిగిర్రు
వేరే వాల్లు
నువ్వేం చెప్పినవ్ మరి
ఏవో అన్న
నిన్నా ఏదో క్లాస్ గీస్ అని మాట్లాడిన ఏంటిది
ఎం క్లాసు
చిన్నా కదా పెద్ద కదా మాట్లాడినవుగా
ఆహా డిగ్రీ ఫస్ట్ ఇయర్ కదా నువ్వు
ఉమ్
చిన్న అమ్మాయి ఆమెకిేం తెలుసు అన్న
ఉహుం
ఆ నీకు సపోర్ట్ చేసినా
ఇంట్రన్
ఉమ్ చెప్పలెట్ల
ఆ
ఆహా అవునా
అవును
ఉహ్